హాయ్ అండి
హలో హాయ్ బాగున్నారా
ఆ బాగున్నం మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తుండ్రు
ఏం లేదండి ఖాళీగా కూర్చొని ఉన్నాం
అవునా తిన్నారా మరీ భోజనం ఐందా
ఆ మార్నింగ్ టిఫిన్ చేసాం
అహా
ఇంకా లంచ్ చెయ్యలేరు
అవునా ఏం టిఫిన్ చేశారు మరి
చపాతి ఉను ఆలు కర్రీ తిన్నాం
అవునా ఇంకేంటండి ఒంటి గంట అయిపోయింది ఇప్పుడు మా తినాలి కదా మరి ఎందుకు తినలే
అయిపోయిందండి మా ఇంటికి రిలేటివ్స్ వచ్చిర్రుయితే కొంచెం స్పెషల్ చేస్తానం వాళ్ళ కోసం
అవున
ఆ హలో
ఆ ఏం స్పెషల్ చేసిండ్రు వాళ్ళ కోసం
స్పెషల్ అంటే ఇక అదే కొంచెం చికెను బగారా రైస్ ఆ
ఆ ఓకే ఓకే
మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ ఎల్లిపో తారు ఇక అందుకనేస్తే ఇప్పుడు లంచ్ కి అదే ప్రిపేర్ చేస్తే
ఉ ఉ
తినేసి వెళ్తారని
అవునవును అవునంటే
మీరు తిన్నారా లంచ్
ఆ తినేసామండి ఇప్పుడే తిన్నాను నేను
ఏం చేశారు
ఆ నేను అది వంకాయలో కవాబ్ ఏసి చేశాను
అవునా బాగుంటాదా అది
ఆ బాగుంటది టెస్ట్ గా ఉంటది వర్కర్ ఎందుకంటే మొన్న బక్రీద్కి మేము కవాబులు అవివేసుకుంటాం కదండి బాగా
అవునవును
అవి స్టోర్గా ఎక్కువగా ఉన్నాయి అవి సరే వంకాయగా వట్టి వంకాయ కర్రీ తిన్నారు ఎవరు ఆ అది వేసుకుంటే
ఆ
అవి వేసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్థాదని అవి వేసుకుంటాం
ఆహా
ఇంకా చెప్పండి ఎలా ఉంది వెదర్ మీ సైడ్ కొంచెం వర్షాలు వచ్చినాయా మరి
నిన్న ఈవినింగ్ ఉంది నైట్ ఫుల్ వర్షం పడ్డది ఇప్పుడు ఇంత వేడిగా ఉంది ఫుల్ ఎండా ఉంది
ఆ నైట్ పడ్డది పడ్డింద మీకు వర్షం
నైట్ పడలే కాని కొంచెం మెరుపులు అది ఉండే మెరుస్తు
ఆ ఆ
ఉమ్ ఎక్కువ పడలే కానీ త్రీ నుంచి సిక్స్ వరకు పడ్డది ఫుల్ గా ఇగా
ఆ
ఇగ త్రీ త్రీ అవర్స్ పడ్డది
అవునా ఎప్పుడు ననిన్న నా
ఆ నిన్న ఈవనింగ్
త్రీ అవర్స్ పడ్డద వర్షం
ఆ త్రీ అవర్స్ మంచిగ ఉన్నాది పెద్ద పెద్ద చెట్లే పడిపోయినాయి ఇటు
అవునా
ఆ పెద్ద నిమ్మ చెట్టు అవి ఉంటాయి రోడ్ సైడ్
అవునవును
ఆ చెట్లు పడిపోయినాయి ఇల్లు గాలి వచ్చింది మంచిగా ఉరుములు మేర అప్పులు అయినాయి మంచిగ పడ్డాయిగా
పడ్డది కానీ ఇప్పుడైతే వేడే ఉంది మొత్తం
అ ఫుల్ వేడి ఉంది అండి ఇ జమ్మో ఒక అసలు గాలిజ తాగుతేనే లేదు కూలర్ది అయినా ఫ్యాన్ది అయినా దేనిది అయినా బాగ ఉడకపోస్తుంది వేడి వేడిగ ఉంది ఆ పడిందిద పడింది మంచిగా నైట్ అంతా వాడి మార్నింగ్ కూడా కొంచెం వాడితే అయి
మంచిగా
ఇంకా కొంచెం చల్ల పడేది
అవును
ఈ సైడ్ పడిందా వర్షం
బాగ ఆ మా సైడ్ కూడ లేకుండా అండి వాడుస మొట్టిగానే మబ్బులు మెరుపులు కానీ వర్షం మాత్రం లేకుండే
ఓహో
కానీ ఇప్పటికీ అసలు వర్షాలు పడాల్సింది కానీ ఈసారే వర్షాలు లేవు
ఆ మాకీట్
ఈ మంత్ మొత్తం ఇలానే ఉంటది అందుకని స్కూల్స్ కూడా ట్వెల్వ్ కి పెట్టకుండా ఫిఫ్ చేశారు కదా చేంజ్
అవున అయితే సాటర్డే సెకండ్ సాటర్డే వస్తుంది కదా
ఆహా
ఫ్రైడే నుంచి ఓపెనింగ్ అయితయి మళ్ళీ సాటర్డే ఫ్రైడే ఒక రోజు ఉండి మళ్ళీ సెకండ్ సాటర్డే హాలిడే వస్తుంది కదా అనేసి ఈ మంత్ ఈ సెకండ్ సాటర్డే హాలిడే వచ్చేసి నెక్స్ట్ మంత్ సెకండ్ స్టార్ సాటర్డే వర్కింగ్డే పెట్టిలు ఇగ అట్లా అని డిలే అయిపోయి డైరెక్ట్ మండే నుంచి స్టార్ట్ స్కూల్స్
మండే నుంచి స్కూల్స్
ఆ
మీరుగ ఎవరైనా ఉన్నార ఇంట్లో మరి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు
ఆ ఉన్నారండి మా పెద్ద పెద్ద పిల్లలు ఉంటారు కదా ఇక అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళున్నారు ఇగ
ఆహా
హు
ఇంక చెప్పండి ఇంకేంటి విశేషాలు
ఇంకా ఉంది అని చెప్పాలే
మరి మిరక్కి చేపలు తెచ్చుకున్నారా నిన్న
లేదండి మేం చేపలు తిన
అయ్యో మరి మమ్మీ వాళ్ళు తినరా మీ ఫ్యామిలీ వాళ్ళు
రేప్ తినం
మన హా
నిన్న ఉండేనా మొన్న ఉండేనా
నిన్ననే అంటారు అసలు కొంతమంది మొన్న అన్నారు నిన్న అని కొంతమంది అంటాన్రు
ఆహా
మిరక్కి చాపలు తినాలి
మేం ఏ సంవత్సరం కూడా తినం చాప
అహా తినరా
తినం
ఆహా
ఆ మా మమ్మీకి ఆ స్మెల్ పడది మా మమ్మీ ఆ కూర ఎయ్యది మా డాడీకేమో ఇష్టం
ఆహా హా
ఆ ఇగ తినాలి అని అనిపిస్తే ఇగ వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికి పోయి తినేసి వస్తాడు
అవునా
ఆ మా మమ్మీ ఏం చేయ్యది చాపకూర
ఉహు
ఇంటికి తీసుక రారు అది
ఉహు ఫ్రై చేసినా కాని తినరామరి
ఆ
ఫ్రై చేసినా తినర చాపలు
అసలు మా ఇంట్లో చాపలే రావు
అయ్యో
చేప రాదు ఓన్లీ చికెన్ వస్తది అంతే మటన్ కూడ రేర్
ఆహా
ఉమ్ మా డాడీ ఉంటే రాదు మా డాడీ లేకుంటే అస్తది మా డాడీ తినడు మట్టన్
ఆహా అయ్యో మనిషికి ఒకటి ఇష్టం ఉన్నదన్నట్టు ఇంకా
అంతే
ఉహు మా ఫ్యామిలీలో అలా ఏముండదు ఏది తెచ్చినా కనీ అందరం తింటాం
ఆ
అయితే అది తినం ఇది తినం అంటు ఏం ఉండదు అన్నీ తీసుకొస్తరు నేన ఆ తిన్నాం మేము ఫిష్ చేసుకున్నాం
తిన్నార
ఫిష్ వి ఎగ్స్ ఉంటాయి కదా
ఆ
ఎగ్స్ ఎగ్స్ చేసుకున్నాం
ఆహా
హ్మ ఆది తింటారు ఆది ఇష్టం
అవునాట అవ్వి బ్రెయిన్కీ మంచిది అని అంటారు
ఆ
బ్రెయిన్కేన
ఆ బ్రెయిన్కే చాపలు తింటే బ్రెయిన్కి హెల్దీ అని చెప్తారు
అదే అదే ఆ చదువుకునే పిల్లలకి ఎక్కువ అదే పెట్టాలె
పెట్టాలి
మైండ్ షార్ప్ అయితాద
ఉహం హ్మ హ్మ మరి ఇంకా మామిడిపళ్ళు అవి తింటూర ఈ సీజన్ మరి
ఆ తిన్నామండి మొన్నటి వరకు ఫుల్లు తిన్నాం రెండు వర్షాలు పడేసరికి అవి అయితనాయ్
అయ్యో అవుతున్నాయా పింపుల్స్
హా అయితనాయ్ అందుకే ఎక్కువ తిన నేను కానీ ఈ సారి అది బాగా ఉండే ఇక్కడ తోట నుంచి తీసుకొస్తారు ఆమె ఇంటికి తీసుకొచ్చి ఇస్తాది అయితే ఫులు తీసు కొని ఉండే ఇంట్లో అయితే డేలీ రెండు ఒకటి అట్లా జ్యూస్ చే కోని అది ఇది మంచిగా తిన్నాం ఇగ మొత్తం ఇక వర్షాలు కొంచెం కొంచెం పడినాక స్టార్ట్ అయినాయి ఇగ హ్మ మీరు తింటారా మీకు ఎక్కువ ఏ ఫ్రూట్ అంటే ఇష్టం
నాకు అసలు ఫేవరెట్ ఫ్రూట్ అంటే నాకు దానిమ్మ అంటే ఇష్టం
ఆ దానిమ్నా అవునా అది బానే ఉంటది దాని నుంచి బ్లడ్ ఒస్తది ఎక్కువ
అవును అది చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం ఈ మామి ఏదైనా తింటా ఫ్రూట్స్ అంటే ఏవైనా ఇష్టమే
హ్మ
కానీ దానిమ్మ పండు అంటే ఎక్కువ ఇష్టం
కాని ఆది ఒళ్ళువలి కోయాలి తినాలి అంటే బాగా ఒలీచీ పెట్
కానీ కదా ఇగ మా మమ్మీ దగ్గర వెళ్తే మా మమ్మీ నాకు చక్కగ ఒలిచి ఒ గిన్నెల యేసిస్తే తినేదని గా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేనే తీస్తే మా పిల్లలు తింటారు
ఇడ అంత ఆపోజిట్
అపోజిట్ మళ్ళా రిస్కీ అనిపిస్తది కానీ నాకు ఇష్టం ఇంకా అవి తినడం అంటే ఇంకా
ఇంకా కూరగాయల్లో ఎం తింటారు వెజ్ నాన్ వెజ్ ఎక్కువ ఏది ఇష్టం
నాన్ వెజ్లో అన్నీ ఇష్టమే కానీ కొంచెం చికెన్ అంటే ఇష్టం చికెన్ బిర్యానీ అనా చికెన్ ఫ్రై ఇష్టం
హ్మ ఉహం
వెజ్లో ఆ పప్పు ఇష్టం పప్పు చారు అంటే మునిగా మునిగ కాయలు అ వేసి చేస్తారు కదా కద్దు అ వేసి చేసే పప్పు చారంటే ఇష్టం సాంబార్ టైప్ ఇష్టాం టమాటా కర్రీ అంటే ఇష్టం టమాట టా దాంట్లో ఎగ్స్ ఏసీ చేస్తే ఇష్టం
ఆహా
దాదాపుగా అన్ని తింటాను ఇది ఇష్టం లేదని లేదు తింటారు కొంచెం ఈ సోరకాయ ఇది ఓ ఇదేంటిది బీరకాయలు కొంచెం ఇష్టం ఉండదు నాకు
ఆ కాకర కాయలు తింటారా
ఆ తినాలి కొంచెం చేదుగున్న అది హెల్త్కు మంచిదని తింటాను అది కూడా తింటాను
ఆహా
తినాలి అండి ఎప్పుడన్నా వీక్లీ వన్స్ టెన్ డేస్కి వన్స్ ఒకసారి అలా చేసుకుంటాం కాకరకాయ చాలా తక్కువ
ఆ అవును
మ్మ్ చేసిన కానీ ఫ్రైయే ఫ్రైయే చేసుకొని తింటాం
కర్రీ చేయారా
కర్రీ చెయ్యం
ఎ ఫ్రై ఎట్లా చేసేది అవి ఎండ పెట్టి చేస్తారా లేదంటే డైరెక్ట్ కట్ చేసి డైరెక్ట్ ఫ్రై చేస్తారా
డైరెక్ట్ కట్ చేసి మరీ ఫ్రై అంటే మొత్తానికె ఇట్లా కరకరా లాడేలా ఉండదు కొంచెం మామూలుగా ఫ్రై అయినట్టు మనం అన్నంలో కలుపుకొని అయిన తినొచ్చు
అదేప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది కట్ చేసి ఎ ఎండ పెడతారు ఒకటే అంతా
ఆహా అంతా అలా కరెక్ట్
అంతే చేదు పో చేదు పోదు
పోతదన్ని అవును కరకరగా ఉండాలన్ అంటే అలా చేసుకోవాలి కానీ అవి అంతా చేసుకున్నా కానీ ఏం టేస్ట్ మంచిగా ఉండదు
అవుండయ
మ్మ్ హు అలా చేస్తే మంచిగా ఉండదు టేస్ట్ బాగుంటది కొంచెం ఆయిల్ ఎక్కువ యేసుకొని డైరెక్ట్ మనం కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉంటే కొంచెం మెత్తగయిపోతే చేదు కూడా తక్ ఎక్కువగా ఉంటది మనకు అన్నంలో కలుపుకుంటే టేస్ట్ ఉంది
ఓహో
మ్మ్ దాంతోపాటు మనకి ఇలా చప్పటి పప్పు ఉంటది కదా
ఆ
ఆ చప్పటి పప్పు సైడ్లో పెట్టుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తాయి టేస్ట్ గఅనిపిస్తాయి
ఆహా
అలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా టేస్ట్ ఉంటాయి
మేము తినమండి కాకరకాయ నాకు నచ్చ అందుకే అడుగుతున్నా అవి చేది ఉంటాయి కదా నేసి
అయ్యో ఇష్టముండదా ఆహా తినాలండి అన్ని వెజిటబుల్స్ టేస్ట్ చేయాలి కా కాక్కరకాయ తిన్నా కానీ హెల్త్కి మంచిది కదా
ఆ
అలా ఓకేనా అండి మరి
ఆ ఆ ఓకే అండి